నేను బయట ఉన్న
ఏ తను
ఏ నే తినట్లుసని బయటకు వచ్చినా
తిన్నావా
ఊ తినాలి ఇంటికి పోయి నువ్వు తిన్నావా
మల్ల నువ్వు యాడున్నావ్
నేను ఇంట్లో ఉన్న మరి ఇంకేం టైం అయితాంది తినలేదు
నేను బయట ఉన్న
ఆహా
ఫ్రెండ్స్ తోని పోయిన బయటిక్
ఎందుక్ బిర్యానీ తింటానికి పోయినవా
ఏ లేదు తినే అట్లా టైం పాస్ కని వచ్చినం బయటికి తిరగనీ
ఎగ్జామ్ ఎగ్జామ్ ఎట్లా రాసినవ్ మరి ఇంటర్ ఎగ్జామ్స్
అన్ని మంచిగనే రాసిన అన్ని పాస్ అయితా గంతే పాస్ అయి
ఫస్ట్ ఇయర్లెంత ఒచ్చినయి
అయ్యా ఫస్ట్ ఇయర్ల గంతే త్రీ ఫిఫ్టీ
ఇప్పుడంత వస్తాయా మళ్ళ త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ కొత్తయా
ఫోర్ హండ్రెడ్ అంటే ఏమో కష్టం పాస్ అయితా కావచ్చు ఈ సారి గంతే
స్కోరింగ్ లాంగ్వేజ్ల అయిన మంచిగోస్తయా సాంస్క్రీట్ ఉన్నదేమో ఇంగ్లీష్ల
జనాతి మ్ ఇమన్నా చెప్పాల్ నువ్ ఏం చేత్తానవ్ మరి కంత
ఏంలే ఇక్కనే వరంగల్ల ఉంటాన్న ఐటిఐ చేస్తున్న నేను నెక్స్ట్ ఏంటి మరి డిగ్రీయా బీటెకా
ఏమో కొందరు బీటెక్ అంటారు కొందరు డిగ్రీ అంటారు నాకేం తీసుకోవాలో నాకేం తెలుత్తలేదు
హ్ అంటే ను నీకు ఏది ఏద్ చేయాలనిపిస్తే అద్ తీసుకో లేకపోతే హార్డున్నది తీసుకోకు నీకే సబ్జెక్ట్ ఈసీ అన్పితదో అంటే ఇట్ల బిటెక్ చెప్తరు కదా కొందరు అన్నవాళ్ళు ఇట్లా
అ
ఆహా
చూడాలె ఏం తీసుకోవాల్నో
తీస్కో అందరినీ సజెషన్ తీస్కొని అడుగు సజెషన్ సజెషన్ తీసుకున్నాక అడిగినంక చెప్పు నాకు ఏమి అని హ్ మ్
పడి ఇంకా మరి
ఏముంది ఏం లేదు నెక్స్ట్ ఏంటి ఇగ ప్రిపరేషన్ ఇగ చూస్తా ఐటీ ఎగ్జామ్స్ అయిపోనంక ఎట్లుందని ఆ
హ హ
ఎగ్జామ్స్ అయిపోయినాక ఇగ హైదరాబాద్ రాలేదు చూసుకోవాలి జాబ్ ఏంది బండి కొందాం అని చూస్తున్న బండి కొందాం అని చూస్తున్న
ఏ బండి కొంటావ్ మరి
అదే కేటిఎం ఆర్సి డ్రీమ్ బైకు ఉన్నాది కదా ఇక మనక అదే కొందాం అని చూస్తన్న ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటా లేకపోతే సెకండ్ హ్యాం లో ఈఎంఐ లో తీసుకున్నా ఏ హం తీసుకున్నా ఈఎంఐలు తీసుకుాంట ఈఎమ్ఐ తీసుకుంటే మనకి
పాత బండ్లు చూసుకో అంటే ఒల్డు మాడల్ ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ అన్ని ఫెయిలు అవి లుక్కే ఉంటానేయి కాగానీ ఏమంతలేదు పర్ఫార్మెన్స్ ఈ దానికన్నా ఇ గ్లామరు షైను యూనికాన్ చేసుకు చాలా బెటర్
ఏద ఒకటి ఏదో ఒకటి తీసుకున్నా కాని అ దాని మీద హైదరాబాద్ పోతె ఇప్పుడళ కొట్టొచ్చు ఏదన్నా ఇన్కమ్ ఉంటే అయిపోత
ఇన్కమ్కి అయ అంటే మంచి గి సైన్ యూనికాార్న్ రార్పిిడోకి అయితే గ ప స్పోర్ట్స్ బైక్స్ ఏమంతా ఇంట్రెస్ట్ ఉండదు కొట్టడానికి రాద్దా ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ మీద
ఏదో ఒకటిగా స్పలెండర్ ప్లేస్ ఏదో యూనికాన్ ఏదో
యూనికార్న్ బెటర్ మీడి ఒకట్టే
మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది అనుకుంటా
ఉ
ఎక్కడున్నావ్ ఇప్పుడు ఇంటికడా ఉన్నావ లేక పోతే ఎక్కడ ఉన్నావ్ హైదరాబాద్ లోనా
ఉన్నా కానీ బయట ఉన్నా ఫ్రెండ్స్ తోటి
మరి ఎవరైన సజెస్ట చేసారా బీటెక్ ఏది డిగ్రీన అని
ఈ నైన్టీ నైన్ పర్సెంట్ బీటెక్ వద్దంటాల్లు
మ్ అంటే వద్దని వాళ్ళ మ అస్సలు ఇనాక్ నువ్వు నీ ఇష్టం నీ కోర్స్ ఏది నచ్చితే అది తీసుకోమరె
ఇ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు వద్దంటాళ్ళు
హుమ్ ఏ గ్రూప్ తీసుకుందాం అనుకున్నావు మరి
గ్రూప్స గిట్ల ఏం డిసైడ్ కాలే ఇంకా చూద్దాం మెల్లగా ఇం టైమ్ ఉందిగా త్రీ ఫోర్
హూ
లేదు ఇప్పుడు కాదు టైమ్ పడుతుంది ఎంసెట్ ఎగ్జామ్ రాయనిక్
హ్ హ్
ఇప్పుడే ఉండదు ఎంసెట్ ఎగ్జామ్
హా హా ప్రిపేర్ అయితన్నవ మరి దానికేమన్నా
ప్రిపేర్ అంటే పోవాలి కాలేజీ కి మళ్ళా రమ్మన్నారు. సార్ వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళి గని పోవాలె మెల్లగా
చదువుకో మల్ల మంచిగా
హూ
చదువుకో మంచిగా ఏదో ఒక దాంట్లో పోయితే సేట్లయితే చాలు మనం
ఉ ఏమి క్వాలిఫై అయితే అయిపయే ఏదో ఒక దాంట్ల వోస్తది క్వాలిఫై అయితే క్వాలిఫై కాకపోతే ఇబ్బంది మేనేజ్మెంట్ అయి తది మళ్ళ
ఆ ఏదున్నా కానీ చదువుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. చదువన్నే ఉంటయి నీకు రాజేందర్ తెల్సా రాజేందర్ తెలుసా రాజేందర్
ఆ తెలుసు
వాడు ఇప్పుడు ఏం చేస్తుండు బీటెక్ చేస్తుండు ప్రజెంట్ బీ టె క్ చేసుకుంటా ఆ ఒక కంపెనీ ఉంది ఫర్ ఎవర్ కంపెనీ అని
హు
దాంట్లో ప్రోడక్ట్ని సేల్ చేస్తాడు
హ్ హ్ అవునా
ఆ నెలకు వనీకి పదిహేను వేలు ముప్పై వేల దంక వోస్తాయి
హ్ హు మరి సప్పుడేకా అదే చూసుకుంటే అయిపోతది కదా
అదే రిఫర్ చేసింది. కానీ నేను గుత కొంచెం ఆ అంటే కొంచెం ఆన్లైన్ కంటే ఇట్లా ఫ్రాడ్స్ ఉంటాయి గా. కోన్ని స్కామ్లు ఉంటాయి. గా అట్లా అని వెయిట్ చేస్తున్నా కాకపోతే వాడు ట్రస్టెడ్ అంటే నేను నమ్మకం ఉండే ఆ యాప్ అటండు గాని కొంచెం మనకు గుడా భయం ఉంటది కొంచెం
అవును
ఏదో కొద్దిగా ఏదో ఒక దాంట్లో సెటిల్ అయితే, కొంచెం ఇన్కమ్ వస్తాది గా ఇంకేంటి మరి
ఎమున్నది అంతా ఇగ ఇగ అదే జాబ్స్ జాబ్ చుసుకోవాలి
ఉమ్ ఏదున్నాగాని తొందగా సెట్లెతె అయిపో ఏ
సెటిల్ కావచ్చు ఏది జాబ్ చేయ్యాలానిరూల్ ఏం లేదు కానీ ఏదన్నా ఒకటి చూసుకోవచ్చు కాకపోతే గీ సాఫ్ట్వేరు, అదినే ఇది జాబ్ అంటారు లేకపోతే జాబ్ అ పని చేేస్తాల అంటారు అదే సాఫ్ట్ సాఫ్ట్వేర్ అయితే జాబ్ చేస్తాలంటారు గంతే డిఫరెన్స్ ఏం లేదు
ఇప్పట్లా టెన్త్ ఇంటర్ అంటే ఎవరు దేకట్లేదు మినిమం డిగ్రీ డిగ్రీ, బీటెక్ అంటేనే కొంచెం వాల్యూ ఇస్తుంరూ
డిగ్రీకి ఏ మంత ఇయరు కాని బీటెక్ ఇస్తారు కానీ డిగ్రీ బీటెక్ రెండు ఒకటి ఆ విషయం వాళ్ళు తెలిదు గల్ల గయే ఉంటాే గిల్ల గయ్యే ఉంటాయి కాకపోతే అళ్ళ కొంచెం ఒ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటది వాళ్ళు వర్క్ చేయిస్తారు డి డిగ్రీ అయితే సరిగ్గా కొ పట్టించుకునే వాళ్ళు పట్టి తెచ్చుకుంట లేకపోతే లేదు ద డి డిఫరెన్స్ ఏం ఉండదు, అంత గదే సబ్జెక్ట్ గదే కోడింగ్ ఉంటుందిదేస్ట్ వర్క్ గదే పైతాన్ ఉంటుంది
ఇప్పుడు మనకి మీ బియాండ్ జాబ్లు ఉంటేనే మ పిల్లను ఇస్తారు లేకపోతే వా మనకి దేకేది ఎవరు లేరు
ఆ
ఫస్ట్ గవర్మెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు తరువాత ప్రైవేట్ జాబ్ లకి ప్రేఫరెన్ ఇస్తారు తల
ఇస్తారు గాని గవర్నమెంట్ జాబులు అంత ఈజీగా రావు ఒకవేళ వస్తే గ పోలీసి నావి, ఎయిర్ ఫోర్స్
మొన్న ఒక పెళ్ళికి వెళ్ళిన రీసెంట్ గా వాడికి గవర్నమెంట్ జాబ్ ఉంది టీచర్ జాబ్ ఉంది వాడ్ని చూస్తే ముసలోడు లె లే క్కున్నాడు అమ్మాయిని చూస్తే కొంచెం కాలేజ్ ఇట్లా బీటెక్ అయిపోయిందని లేక్క ఉన్నది. ఏమన్నాచెప్పు వాళ్ళ పేరంట్స్ ఏంచేసి వాళ్ళ డాడీ వాళ్ళ ఇట్లా. వానికి గవర్నమెంట్ జాబ్ ఉంది సెటిల్ అవుతుంది పాప మంచిగా ఉంటారుని చూసిళు తనకి ఇష్ట తనకి ఇష్టం ఉందా లేదా అని ఎవరు ఉండారు అక్కడ అమ్మాయి కూడా ఇష్టం ఉంటంది ఎందుకంటే మనీ అక్కడ పైసలు తోటి అంత ఉంటాది.
గంతే పుసుకు ముసలోడు సాచిపోతే కత్తం కఆమె కే నాయీ అంత.
ఆడు చూతానికి బట్ట తలకాయి వాడ అంతా ముసలోడు తిరు ఉన్నాడు వాడు
గట్నే ఉంటది పైసలు ఉన్న వాళ్ళ తోటి.
ఉమ్
అందుకే నన్ను లేట్ గా చేసుకుంటరూ పెళ్ళిళ్ళు.
వాళ్ళు ఎక్కువ ఇగ చ చదువు మీద ఇన్ ట్రేష్ట్ వాళ్ళంత ఇగ గవర్నమెంట్ జాబ్ కావాలి. ఇ య్యారు
హమ్
మన ఏం ఉంది. పాస్ అయితే చాలు అని మనం ఇంకా అనుకుంటాం.
అంతే పై జాబ్ ఎత్తన బతుకుతను అనుకుంటే కష్టం ఏదన్నా ఒక్క ఎమ్. పైన చేసుకోవచ్చు వ్యవసాయం అయినా చేసుకోవచ్చు. అది చేసిన తక్కువన దానికి. ఏ మస్ పైసలు వస్తాయి. ఒక్కనే. నెల గట్టి నెల రెండు నెల గట్టిగా కష్టపడితే ఉత్తిగా వస్తాయి లక్షలు.
ఆ ఏముంది మొత్తం ఇప్పుయితే జై.
చు. ఏ సీజన్ చూసుకున్న లక్ష వస్తాయి. తి
ఇప్పుడు ఏం ఉందంటే మొత్తం మనీ మీద డిపెండ్ అయి మొత్తం. మనలే. దేకొటొడు ఉండడు మనల్ని
ఆ
మని ఉంటేనే వాల్యూ ఇస్తారు మని. వాల్యూ లేదుగా. ఇప్పుడు మన చుట్టాలనా కానీ పైసలు ఉంటే దికుతారు పైస లేని ఏ వీడవరు అంటారు.
మొఖమే చూడరు ఫస్ట్.
హ.
అవసరానికి వస్తారు తర్వాత పోతారు అంతే లైట్ పిచ్చి లైట్
మ్మ్ సరే ఇప్పుడు అందుకోసామే మన ఏదో తొందర సెటిల్ అయితే తొందరగా పైసలు
ఆయ జాబ చేయల అంటే ఏదో ఒకటి ఎన్నిలో చూసుకోవచ్చు కానీ ఈ టై లో చదువు చదువుకోమంటారు అంతే ఇప్పుడే జాబ్ కాదు చదువుకొని పెద్ద జాబ్ కొట్టాలే అంటారు తప్ప తొందర సెటిల్ గా అయితే ఓలనరు
నాకు అర్ధం కాదు మన ఇప్పటికైనా కద ఇక అప్పటికైనా జాబ్ చేయాల్సిందే అదే తొందరా చెత్త అంటే మనోళ్ళు తినారు
ఆ అవును
ఎప్పటికైనా మనం జాబ్ చేయాల్సిందే ఎవరికి జాబ్ చేయాల్సిందే అదేదో పని చేత్తామంటే మనకి మనలు నచ్చదు
ఉ ఆ వాళ్ళకి ఇప్పుడే కష్టపడుడు అవసరమా అనుకుంటరు సర్లే మరి నేను రూమ్ కి పోయినంక ఫోన్ చే ఆ
తీన్నవ మరీ
పోతనా రూమ్ కీ ఇగ రూమ్ కీ పోయి తినాలి ఇగ తిని పండాలి.
అదే బైటికి పోయి అన్నార మరి ఇంటికి పొమ్మను తొందరా లేట్ నైట్ ఎందుకు మళ్ళా
ఆ సరే
ఉ సరే రా మరి బాయ్
ఆ సరే
ఉ బాయ్
ఆ